హలో
ఆ చెప్పురా
తిన్నర
నేన్ తినలే వాళ్ళు తింటాల్
అయ్యో నువ్ తిన్లే
ఆ పోపాన్నమ్ తిన్నిగ మళ్ళా అన్నమేడ ఇప్పుడే తింటినీ పోపన్నం ఇప్పుడే
అల్లాకేసినవా
ఆ తమ్ముడు తిన్నాడు అటు పోయిండు బాబాయ్ తింటాండు
బాబాయ్ తింటాండా పోయిందా బాపమ్మ పోయిందా
పోలే ఇంకా రడైంది
మరి ఎక్కడ తెచ్చినవ్రా బాక్స్ మళ్ళా
ఏమ్మోర మరి నేన్ అడగలే ఇగా
జయపెద్దమ్మ లేదా
ఉన్నది
ఆ మరి నిన్నెటో ఊరికిపోయిందని వచ్చి అడిగింది బాపమ్మా లేదా అని
ఊరి పోతడు కాదురా అక్కడ అంటి వాళ్ళ ఇంటికి పోతాండు రోజు
ఎవలింటికి
సుజాతాంటి వాళ్ళింటికి పోతాంది రో ఆ
ఎందుకు
పాలకూర అండి
ఆ నైటా
లేదు పోద్దిళ్ళ
ఎందుకు ఏసీ ఉందా వాళ్ళకు ఏసి ఉన్నదా
ఆ ఆ ఏసీ ఉన్నదనే రోజు ఇగ బ సొ పెట్టి పోతాంది స్నానం చేసుకొని
అవునా
ఆ రోజు సాయంత్రం పొ పదకొండు పన్నెండు గంటల వరకు పోతాంది సాయంత్రం ఏడు ఆరు గంటలకు అత్తాంది
అవునా టీవున్నదా వాళ్ళవీ ఇగ వాళ్ళిద్దరు టైంపాస్గా టీవీ చూకున్నా మాట్లాడు
టీ ఉన్నది ఇద్దరు మనవరాళ్ళు ఉన్నరు అ ఉన్నది ఏసీ ఉన్న టీవున్న పెద్ద టీవున్నది
ఆహా మీ నాన్నోళ్ళు వచ్చిల్లా
వాళ్ళకి చెవులు కుట్టిచ్చిన కదా ఇక్కడనే ఉంటాన్లు వాళ్ళు
చెవుల్ కుట్ కుట్టిచిర్రా
చెవులు కుట్టిపిచ్చిన్లు ఆ
అవునా అదే వాళ్ళ కోడల్ మాట్లాడత్ ఒత్తలేదో ఒత్తలేదో
ఇప్పుడు ఒత్తాంది.
ఒత్తాందా.
ఊ ఇప్పుడా ఆ చెవులు కొట్టిచ్చిన కాంచీ ఒత్తాంది పోతాన్లు. పిల్లలు ఈడనే ఉంటాన్రు ఇక్కడ ఉంటలేరు ఇగా పిల్లలు ఇక్కడనే ఉంటాన్రు.
పిల్లలు ఇక్కడ ఉంటాన్లా మరి మంచిగ కిరాయి ఎందుకు బయట ఇక్కడే ఉంట కాకపోయిందా. అంతలావయితే వేరొండుకొండుంటే అయిపోవ్ పో పోనా
ఇగ అన్నదే అటు ఆంటీ ఈడనే ఉందామని.
ఆ
మీకు ప్రౌడ్ కొన్నిత్తా కొట్టిత్తే మధ్యలా ఉండుల్లి స్వాతి అని అంటే మళ్ళా నేట కోడలు పొత్తు ఏ ఉన్నాం అత్తయ్య మల్ల పౌడెందుకు కొట్టితవ్ అన్నదట.
మరి ఉంటే ఏమైంది ఉండక అయిపోకపోయింది ఇప్పుడు బయట పోయి కిరాయలు అవన్నీ చేసుకొన దానికి. ఆయన దేం గవర్నమెంట్ జాబ్ గాదు కదా. ప్రవేటే కదా.
జాబ్ కూడా లేదట వేరే దానికి చూస్కుంటాండట.
అయ్యో మరి ఇప్పుడు ఎట్ల ఏళ్తాంది ఆంటీ ఏమన్నిస్తదా.
ఆంటీ ఇయ్యదిగా వాల్లోలే కడతాన్లట.
వాలోల్లే గడుతానలట్నా.
హ్మ రూమ్ కిరాయి బియ్యం అదోటి ఇదోటి ఏస్ ఇగ వాళ్లే చేతాన్లట
సరే వాళ్ళ ఏ ఊరు
ఏమ్మొర తెల్వదు
తెల్వదా లవ్ మ్యారేజా
ఆ ఇద్దర్ లవ్ మ్యారేజి కమ్కు పైసలు కట్టిచిన్లూ కౌంట్ చేసుకున్నాను
ఆహా అప్పుడు గొడవయింది కదా వీళ్ల వీళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు కోమటోళ్ళు ఇంటి
ఫస్ట్ ఆమె కు పైసలు కట్టిచిల్లు
ష్టామ పైసలు కటిచ్చలా
ఆ సెకండమెని చేసుకున్నా
ఆహా ఇమెని లైవ్ మ్యారజ్ చేస్కోండ అయితే
ఆ లవ్ మ్యారేజ్
ముంచ మాట్లాడతాద ఆంటీ
మా మంచిగా ఉంటాది అంటే అన్ని
మరి ఎందుకు అట్లా వెళ్ళిపోయింది
ఏమో చిన్న గడవందట
గోడువైంద
మ్ హు
అరే ఊరికే అనేది ఆంటీ పోయింద్ర లేదురా ఇక్కడ అనీ ఆ అంటే మరి ఏను ఆ వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కువేం తెలువదు
వాళ్ళ గురించే కొడుకు తాగుతాడని గొడవ అయితే పొయిళ్ళు
అహ ఐన తాగుతడా
ఏ ఫుల్లుు
తగుతడా
ఫూల్లు తాగుతాడు
అదే సాంమాన్న మామె కూడా రెండు మూడు సార్లు అన్నాడు పొద్దు పొద్దున్నే బ్రాండ్ షాపు కన కనబడతారుయని అని అన్నాడు తాగుతాడ మంచినే
తాగుతడ ఫుల్ తగుతడ
అవునా ఇ దావిసమంలో లోల అయింది పోవచ్చు
ఆ విషయలోలో లొల్లి అయిందట
ఓహ ఈ ఆంటీ చెప్పాల మరి ఆయనక ఎట్లా
ఎప్పుదా ఇలేదాటా
ఎవరైనా చెప్పాక్కడి చె తర్
ఇప్పున్న రావకుంటే ఎవర ఏమ అంటలో దాన్ని
ఆ
ఉదేనే కావతే చెప్ప పింటండార
పెద్దమ్మరిని ఉంటాయిలట కదా
ఏమనుకు
అదే చెప్తలట కదా అంటంది తాగు తాగంటే ఇంటండా అని చలా
సే
ఏవో ఇ ఆ
ఇనారు పెద్దమ్మొల్లూ ఎడ ఇంటరూ ఎవ్వలూ ఇనరూ అందరు తాగుడే
అందర తాగిళ్ల
ఉ
ఈ వదినే వదినే వాళ్ళ ఇల్లు కట్టుకుంటారటకదా ఇప్పుడు కోడ్ఓస్ట్
అదేఅదే ఊ కత్తే కట్టుకుంటరటా
ఏమన్నా మరి అమ్ముతా అన్నదా
ఎవరే అమ్మ
హ ఏది కట్నం ఇచ్చిన బాపత్దా
ఆ
అమ్ముతే ఇల్లు కట్టుకుందాం అనిచుతాల్లా
ఆ అమ్మకరా ఇళ్లుఅట్లే కట్టుకుందాం అన్నరట
ఆహ పెట్టుకున్నారటన కోటర్స్కూ
ఆ పెట్టుకున్నారట
ఇగ రెండో తారీఖు తే లుతదీ కావచ్చు ఎవలెవలకు అత్తదోని
గదే అత్తే కట్టుకుందాము ఆ నాలుగు రూములు కట్టుకుంటే ఎవలయి వాళ్ళకుంటయి లాట్రూమ్ బత్రూమ్ అని అన్నారట
ఆహా ఎవలయి వాళ్లకు అంటే వాళ్ళ రెండు వీళ్ళు రెండు కట్టుకుంటాల్లా
ఉమ్
పడతదా పిల్ల అక్కడ
ఏ తెలవదు రా
ఉహు
ఓ వాళ్ళకే తేల్వలే తేల్వే
ఏం జెత్తలూ చిన్నోడ ఏదో సౌండ్ అత్తంది
డబ్బులడుగుతాండు
చిన్నోడా ఊ బా బ్బాయిని వాడు డబ్బులు వ అంటే తమ్ముడు డబ్బులు అడగకుండా ఏమనా కొనక్కచ్చి పెడితే తినడా వాడు ఊకే డబ్బు ఊ తనుక్
ఏమీయ్యడు రా అప్పాలు చెయ్యలేదా ఏదంటది చేసిస్తానా ఆయినా కూడా కొనుక్కుంటా కొనుక్కుంటా అంటాడు
ఏం కొనుక్కుంటాడు బిస్కెట్లు తింటాడా ఎక్కువ
బిస్కెట్లు ఏది కొత్తగా కనపడుతుదే అదే
ఏది కొత్తగా కనపడితే అదేనా ఏమంటాడు వాళ్ళ డాడ్ ఏమంటాడు మరి
ఏ షెట్టుకు నీళ్ళు బొయ్ వే పోడాట పోడాట
ఎటు పోడట
నేను ఫోన్ చేష్ మాట్లాడినా అన్న తోటి అన్నాడట అంటాండు
పోను అంటాండా
ఆ ఇప్పుడు వీలు పడది బండి లేదు కార్ లేదు
బండి ఏడు పోయింది
బండి ఆడ వొంట పోయిండు
వాలు
అదే బొడుడు
సతీషా
హుమ్
ఏడ పోయిండు
వేణు
అదే మొన్న అచ్చి పిలుతాంది కదా మాట్లాడతాంద నీ తోటి
ఆ అట్లా అప్పుడప్పుడు
ఆ
అప్పుడప్పుడురా
అప్పుడప్పుడు మాట్లాడుత అదేమొన్న ఎటో పోతాళ్ళు కారు అమ్మోల ఇంటి ముందు అక్కడ ఆపి వచ్చి పిలుస్తాంది కదా
అదే దాన్ని డీజిల్ పోయించుకోవడానికి ఎవన్న తోగిండట ఈడికి వచ్చి పిలుత్తారు పండుకున్నప్పటికీ
పండుకున్నావ లేవలిగా
ఎవరో పిలుతాండు అనుకొని బయటికి వచ్చిన
ఆ
సౌకే ఎందంటే పోయి పండుకున్నాం అన్ అన్న ఎడికిపోతాలంటే అనమకొండా పోతానా అన్నది సరే అన్న ఇంట్లో పోయినా డిజిల్ అయితే పోసుకున్నారు పోయిల్లు
ఆహహ
స్కానింగ్ కోసం పోయిందట అన్న
ఏన్నేళ్ళు పడ్డయి మాట్లాడతలేడో బాబాయ్ తోటి
మాట్లాడుతలేడు ఇప్పుడు అవసరం కావట్టి అత్తాండు ఊ అస్ తరవనత్తాను బండి
ఆ బండి అవసర మొత్తాందా
హ్మ్
హు
ఈమె అట్లున్నది అన్నట్టుగా ఇచ్చుడు అయితాంది బాబాయ్
ఆహ
ఇప్పుడు అప్పుడు అన్నట్ ట్టున్నాయి కదా నాతో ఇచ్చుడయితాంది ఆ కూరగాయలు తీసిండా తీస్ సరసన వైస్ తవైన్
పఊరుగాళ్లు ఇన్న కది తీసుకపో
ఆ అ
అ అ మంచిగా మాట్లాడదుదా మాట్లాడితే ఏదైనా వేరెడ్గా మాట్లాడతు
పెమంచిగా
హ అదే ఆ రోజు అప్పుడు మనం ఉంటే రెండు మూడు మాటలు గ ఇట్లా గ అట్లా అని అన్నారుది కదా అ
ఎప్పురా
అదే బండి ఈయామంటే ఉలన్న ఇత్తలా ఇత్తలేదు కదా అని అన్లేదా సరే ఆహ్
అన్నది అప్పుడు బాగా
ఆహ్ మరి సరే ఎవరు మాట్లాడారు కదా అమెతోటి
మాట్లాడ మత్తే మాయింటికి ఎహ్ పసురండళ ఇంటికి ఆహ్ వాళ్ళ ఇం ఇ అతుది గొల్లొలు
గొల్లొల ఇంటిక
హమ్
ఇప్పుడు పసలగుండామెతోనీ మాట్లాడతావ నువు షాపుకి పోతవ వీళ్ళ షాప్కు
ఏ పోన్
పోవా చిన్నోడు పోతడా
ఆహ్
హమ్ లేదా మరి ఆ రోజులొల్లయిన కాని నుంచి మాట్లాడతారానే
ఎహ్ ఇగా మాట్లాడతలె అప్పటినుంచి లొల్లి అయినా కాంచి ఇంక చిన్న పిల్లగాడు ఏడ దుకాణం లేదనట్టుగ వాడుపోతాండు
ఆహ్ ఆహ్ ఆహ్
హమ్
ఆహ్ ఏమన్నా అంటదా పోతే
ఏమనది ఇత్తది మాకు
ఇత
హమ్ ఇప్పుడు వందరూపాయలు ఇచ్చిండు బాబాయ్ పోయి ఆహ్
ఓకే పిన్ని ఆహ్